హలోట్
హలో హలో
హలో హలో
హలో
హలో
మ్మ్ హలో మీ పేరేంటండి
నా పేరు రాయి రాజక్క
ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ మీరెక్కడ ఉంటారు
అవునా ఏం చేస్తుంటారు మీరు అంగన్ వాడ్ టీచరు గా చేస్తున్న అవునా తిన్నారా మ్మ్ తిన్నాము పడ అవునా ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం లేదు ఖాళీగున్నా
అవునా
మీరెక్కడా మీ ఊరెక్కడా మా ఊరు కైది
మండల్
సరే మరి అయిపోయిందానా